హలో
ఉ చెప్పు ఏం చేస్సాను హలో వినిపిస్తంద ఏం లా ఫో ఫోన్ చూస్తన
ఏం నీకు నిద్దర రాద ఎట్ల
రాడంలె వస్తంటే ఇప్పటికి ఇప్పుడె నిద్రపొతాద్
నేను గూడా మేల్కొనె ఉన్న
గేమింగా
ఏంలే ఊరికెనే నాక్ కూడా నిద్రరాల
అవున ఇవాళ బతుక్ పడుకుంటఅండి ఉమ్
ఉమ్ సినిమా చూడ్లె
చుసిన మధ్యనం చుసిన అంతె
ఏం మూవి
అదిఏంది మెడిన్ కొరియన్ఒ ఎదొ
ఉమ్ హు
కొర్యాది
అవునా బావుందా
ఏం బాగలే
మ్ హ్ నేన్ మొన్న చూశిన శంకర్ వరప్రసాద్ సిన్మా బాగుంది.
మ్
ఉమ్ నల్రోలు వట్టింది అయిపోయె పాటికె
కొంచం కొంచం చూస్తావుంటవు
ఉమ్ నాక్ చూడలేను కంటిన్యూస్గా
మ్
ఏం జేస్తాం ఏం చేయలేం గద
మ్
ఉమ్
ఏన్ జాతకం జూబించిందా నీది చాట్ జి పీ టి
చాట్ జిపిటి కంటే జమ్నీ ఏఐ లో చూసినాడు మా ఫ్రెండ్ కరెక్ట్ గానే చెప్పిందది.
మ్
మ్ మ్
నేను ట్రై జేస్తా ఆయితే
ట్రై చెయ్
మ్
ఇంకా
ఏం లే
మ్ ఏం లేద్ వెళ్నాడంటన మీ డాడీ డ్యూటీకి.
పోతాడు ఇంగ స్నానం జేసి మూడున్నరకు రెడీ అయిపోయి అయిపోయివుంటుంది వెళ్ళిపోతా ఉంటాడ్ ఇంగ
అవునా ఏ ఊరికంత
ఏమో తెలీదు పోయేటప్పుడు ఏం చెప్పుడు. వెళ్ ఆ
ఆ
మాకైతే ఇంటి దగ్గర మా డాడీ బ బండికి పోతాడ్ గదా అప్పుడు మేమిద్దరోచ్చి
ఆ అవున్లే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది.
ఖచ్చితంగా ఎ ఎదురొస్తా మళ్ళా మా డాడీ పాకెట్ మనీ ఇస్తాడు అంటే ఎదురొస్తే ఖచ్చితంగా యా ఒకరూపాయి అంటేనే డబ్బుల్ ఈయళ్ళ మా డాడీకే సెంటిమెంట్ అట్లా
మళ్ళీప్పుడు నువ్ ఆడలేవు గదా మీ మమ్మీ వోతదా?
మమ్మీ ఏం బొద్ ఆడ
మ్ నువ్వేనా?
ఇప్పుడ్ ఎట్లా పోతా పోన్ నేను అట్లా పోతా ఉంటాడు.
అవునా
ఉమ్
ఓకే అట్లా సెంటిమెంట్ ఉంటే మళ్ళ కొన్ని కొన్నిసార్లు కష్టం.
మ్ కష్టమే ఇప్పుడ్ అల్వాట్ చేస్కున్నాడు. నేన్ బెంగుళూర్ ఉన్నాన్ గదా
అవున్లే.
అలవాట్ జేస్కునేశినాడు ఇంకా
అవునా బెస్ట్లా అలవాట్ చేస్కుంటే లేకపోతే మళ్ళీ కష్టం గదా
మ డాడీక్ నేను లేక పోతే ఒక నెలా రె ఒక నెలా ఒక్కటినర నెలా బా కష్టమైంది మా డాడికి
ఉహ్మ్ ఏమో తీ ఓ అవునులే
ఆ మాయమ్మ పెడ్తుంది గనీ ఫస్ట్ తినేస్ నిద్రపోతుంది మాయమ్మ.
ఓహో అట్లన.
మ్ డాడీ ఈ టైమ్క్ వచ్చినాడన్కో ఇంటికీ బీగాల్ తీస్ టి కింద ఫ్లోర్ కి వెళ్ళి మళ్ళా ఆడ గేట్ బీగ మేహేసింటారు ఓనర్ ఆంటి వాళ్ళు
అవును తీయరా మామలుగా ఉహ్మ్ అవునా
అందుకని కిందకెల్లలా కింద ఫ్లోర్ కెళ్ళి తీసి మళ్ళా పైకి రాల్లా
అంటే అడకీస్ పెట్టరా
కిజ్ బెటర్ మాకిసార్ సపరేట్గా ఇంగ మాకు ఒకటే
ఓ యమ్మ
ఇంటింటికి ఇస్తారు ఒకటే ఒకటి ఒకటి ఇస్తారు
ఓకే ఓకే మళ్ళీ మీ డాడీ తీసుకోపోవచ్చు అంటే లోపల చేయి పెట్టి తీసెట్లేదా
ఆ ఉంది మా డాడీ తీసుక్ కోన్ బోడు మాకు అవసరం ఐతుందీ అని
అవున్లె
ఏంజేసేది
అంతే న్ ఇగ ఏం చేయలేమ్
ట్టి ఇంగా అమ్మకి ఏం అవసరం ఉండదు కాబట్టి
అవునులే
కొన్ బోతనడంట
అవునా అవున్లె మళ్ళ మీ మమ్మీ కిందికి వచ్చి వెల్లలనికి ఇది కష్టం కదా
అదే ఆ లిఫ్ట్ లేదు ఏం లేదు
ఓ యమ్మా
మోటర్ ఎళ్ళన్నా కూడా కిందకే రాళ్లా
కష్టం గదా అట్లా
ఆ
ఉ
బోర్నిళ్లు మోటార్ రెండుంటాయి
ఆహా
కిందకొచ్చి ఆన్ చేసుకొని మళ్ళా ఆన్ చేయాల మా ఇంట్లో కూడా ఒకటింది అది కూడా ఆన్ చేయాల్ల
ఓకే ఓకే
అది ఏంది ఒక రోజే ఒక రోజుకె అయిపోతాయి నీళ్ళు
ఉ హు
రోజు దిగల్లా ఎక్కల్లా
ఓకే కష్టం కదా అట్లయితే
ఆ అ కానీ బాగుంటుంది ఆడ
ఉ హు
కాద్ ఇప్పుడు మనకి పడగా అంటే పోతా ఉంటుంది
ఎంది ఆ
సడన్గా పడగేతితే
ఏం చేస్
అంటే దానికి భయం వల్ల ఎత్తింది అని నేను అనుకున్నా
ఏమో మరి ఏవరి చెప్తింది అట్లా
ఇప్పుడు నేను బండ్లో ఒస్తా నిన్న
ఉమ్
దాని బాటుకి అది పోత అన్నింది
ఉమ్
నేను సడన్గా బ్రేక్ ఎసినా అబ్బుడు అది ఆపి ఆ ఆపింది అంటే ఆ కార్నర్ లో ఆ అది ఇంకా తోక ఎ అవుతుంది కదా అప్పుడు మళ్ళా ఇట్లా పడగేతింది
మ్ హు అంటే నువ్వేమన్నా దాన్ని హడ్ చేస్తావేమొ అని
ఆ ఆ నేను అట్లే అనుకున్నా అంటే తొక్కిచ్చేసానేేమో అని చెప్పి అనుకునిందేమో
మ్ హుమ్మ్
నేను అట్లా అనుకున్నా
ఓకే ఓకే
ఏం చూదాం
ఎంగదులే
ఆ
జరిగిందది
చన్ రోజులు లాయెనాకు జాబ్ రాకముందే
మ్ హు మీ అమ్మీకి చెప్పినావా
మా అమ్మమ్మతో చెప్పిన మా అమ్మ ఐ ఏం కాదులే అది భయంతో ఎత్తుటుంది అనే ఎత్తేసి మళ్ళా బండి ఆపినంక మళ్ళా వెల్లిపొఇంది అదంతటదే మ్మ్ నాకు ఒకొసారి కల్లో కూడా వస్తాయి పాములు
అవునా
మ్అది చుట్టూ శత్రువులు ఉంటారంట అట్లొస్తే దాని మీనింగ్ అదే అంట
ఎవరు చెప్పిన్నారు నికి
ఎవరు ఆయమ్మే మా మేడం చెప్పింది
మ్ హుమ్మ్ ఏమొ మరి నాకు తెలీదు దా ఎందుకు వస్తాయో ఏమి
హుమ్ దేంతో యూట్యూబ్ లో యూట్యూబ్ కాదు ఇన్స్టాగ్రామ్ అనుకుంటా దాంట్లో కూడా చూసిన నేను
అవునా నాగలికి పోతా ఉండు రాకుండా ఉంటాయి
పోయినా
మ్
ఇంకొకరిని చంపేస్తన్నట్లు కూడా వస్తుంది నాకి ఒకోసా నాకు భయం ఎత్తుకుంటుంది
ఆ పాముల
ఆ పాములు వేరే వాళ్ళని చంపుతున్నట్టు
ఓయమ్మా హు మ్
భయం వేస్తుంది నాకు అబ్బు నిద్ర లేచేస్తా
ఓకే ఓకే బయపెడోతం కదా ఎట్ లేనోగని ఉం
నాకు మా రూమ్ లో బెడ్లు చూసినావా
ఆ చూసినా
ఆ ఈ సైడ్ కాకుండా ఇంగో వైపుఏస్సేగనా బాగుంటుంది కానీ కళలు వస్తాయి భయం భయమ్గా ఉంటుంది ఆ కళలు
అవునా ఇప్పుడ సైడ ఇంగొ సైడ్
ఇంగో సైడు
స్ట్రైటూగా
కళలు ఒస్తుంది భయం ఎస్తుంది కానీ ఆ సైడ్ బంకుంటే కని కొంచెం పాజిటివ్గా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి
ఉహ్మ్ ముగ్గురు పనుకునుండే ఒక సైడ్ అయితే
ఈ సైడ్ నెగిటివ్ సై నెగి టివ్ గా అనిపిస్తుంది గానీ
ఉమ్
కానీ కలలు ఏమి రావు అట్లా
అవున
ఆపోజిట్
ఉహ్మ్
అట్లా
ఒకే ఒకే
ఒగ రోజు నేను మా బెడ్ పక్కన ఉలా అక్క ఇద్దరుము అయితే మేల్కొ కోనే ఉన్నాం
ఎందుకు
నిద్దర రాక ఇట్లనే
ఆ
ఇట్లనే మన ఇద్దరం ముంల అట్లా
ఓకే ఓకే
మెల్కొని ఉన్నాం మళ్ళ నేనన్నా ఒక గంట అట్లా పడుకుంటా నైట్ టైమ్లా